హలో
వినిపిస్తుంద అండి
ఆ పనిపిస్తుందండి మీక ఎన్ని పడుతుంద ఆ బాగున్నామ అండి
మీరు బాగున్నారు
ఆ మేము బాగానేన్నాము అండి ఇప్పుడే డ్యూటీ అయిపోయింది ఇంటికి వచ్చినం హ
తిన్నారా మరి
తిన్నాము ఇంకా తినలేదండి ఇక పొద్దున రోజు సెవెన్ క్ లేసి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వచ్చే వరకి టైం అవుతుంది జస్ట్ ఇప్పుడే మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినే కొంచెం తినేసి ఏదన్నా మూీ క్రికెట్ ఉంటే క్రికెట్ బాగా చసేని నేను క్రికెట్ అయిపోయి కదా
హ
కాబట్టి ఏదైనా న్యూస్ ఏదైనా సంథింగ్ ఏదైన్నా టీవీ నైన్ ఇట్లా న్యూస్ ఉంటా కద న్యూస్ ఛానల్ ఉంటాయి కదా
హ
ఆ న్యూస్ కి ఇట్లా ఏమైన్నా అప్డేట్స్ కితే ఏమైన్నా తెలుసుకొని కత మీ తినేసి సబడేగా పండుకుని మళ్ళీ మా ఇం రోజుగా క్యాజువల్ గా రోజుగా డ్యూటీకి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ఈ టైమ్కి వస్తుం
అ అవునా మీకు వెబ్ సిరీసెస్ చూసే అలవాటు ఉందా అండి
లేదు మేడం ఎక్కువ మనకు వెబ్ సిరీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. క్యాజవలుగా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు సండేలకి ఇట్లా నాకు ఇక డ్యూటీ ఉంటది కాబట్టి సండేస్ టైమ్ దొరికినప్పుడు ఏ నాన్న ఉఊవసు మంచి మూవీస్ నూస్తే చూస్తా అంట ముందుకు బాగా థియేటర్లకి ఇట్లా పోయిే థియేటర్లో పోయి సినిమాలు చూసేది కానీ ఇప్పుడు అంతా బిజీ బిజీ అయిపోయింది కాబట్టి ఇక ఎట్లాగో ఫోన్లు ఉన్నాయి కదా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇక డోరీ ఇక ఫోన్లోనే సినిమాల గ ఇట్లా చూసుకుంటూ ఉంటాం మేడం
ఉన్నా
హ్మ్ మీరు
నేను సినిమాస్ వెబ్ సిరీస్ చూస్తా అండి
ఊహూ ఎక్కువ మరి ఎవరు ఎక్కడ ఏమంట్రు హీరో ఇట్లా ఎవరు ఇష్టం మేడం మీకు
నాకు అల్లుఅర్జున్ అంటే బాగిష్. హ సూర్య సుర్యాన్ జ్యోతిక పేరిష్టం నాకు. ఉమ్
చ చ ఉమ్హూ
మీరు సూర్యా మూవీసేమన్న వాచ్చేసారా ఈ మధ్యలో.
హ మధ్యలో అంటేం జూల్ల మేడం అప్పడివే పాత సినిమాలే అని సినిమాలు అవే ఎక్కువ జూష్న. మన రోలెక్స్ అనే ఇగ సినిమా వొచ్చింది గదా. ఆ సిన్మాది. మళ్ళి ఇంక పోలీసు అనే సింఘం వన్ పా. సింఘం వన్ను టూ త్రీ రేర్గా ఇంగెప్పుడో ఒగసారి వన్ చ్ ఆయన సినిమాలెప్పుడూ ఎంత మంచిగొచ్చినా అవే జూస్కుంటుంటా అంతే తప్ప ఎనీ టైమ్ మూన్నాల్గు సినిమాలేస్ సూర్యది ఎక్కువ అంత ఇంట్రస్టుండద్ గానీ ఎక్కువ్ మనకి పవన్ కళ్యాణ్ రవితేజ వీల్ల సినిమాలైతే పక్కా జూస్తా. ఉమ్ అ
నేనూ రవితేజ రవితేజ మూవీస్ బా జూస్తాను రవిత్. తేజా అన్నింకెవరో
పవన్ కళ్యాణ్ మేడం.
పవన్ కళ్యాణా ఔన్ పవణ్ ది కొత్త మూవి ఏదో రిలీజైంది గద చూసారా
ఆ లేదు మేడం ఇంక రిలీజ్ కాలేగ ఇంకా టైం పడ్తది. అ షిన్మపేరు గానీ ఐడియా రావట్లేదు ఇడు బగ్గర ఏమేముంటాయి అంత ఐడియా లేదు.
ఉమ్హూ
ఎక్కువ మీ ఇంట్లో ఏమన్నా ప్రాన్స్ గిట్ల ఉంటాయా మేడమ్.
ఆ ఉన్నాయండి మా ఇంట్లో మావిడ్ చెట్లు అర్టి చెట్లు
ఉమ్
ఇంకా కొబ్బరి చెట్లు ఆ మళ్ళా పపాయ.
అచ్చా మాడికాయ చెట్లు ఈ సపోటా చెట్లు గిట్లా ఏమైనా ఉన్నాయా మేడం.
ఉహ్మ సపోటా చెట్ ట్లు
ఇప్పుడు ఎందుకంటే. ఈ సీజన్ అదే కదా ఇప్పుడ్ సపోర్టల్ గిట్లా గాసుడు.
ఆహ్
అంటే మీరు ఆమ్ బయట గిట్ బయట అమ్ముకుంట్ర. లేపోతే మీ వరక్ కె మీ ఇంట్ల వరకే తినేస్తారా. బయటా గిట్లా అంతాదా. ఉహ్మ్ హు ఇది ఇది మేడం
కొబ్బరి చెెట్లు కూడా అంతే అండి. కొబ్బరికాయలాం అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మో దేవుడికి కొట్టే కొబ్బరికాయ చెట్లు ఉన్నాయి. మా ఆత్ త్త వాాళ ఇంట్లో నేమో బోండాలు ఉన్నాయి. మా చెట్లకు కాసినై అనమాట
ఉహ్ హు
అవి గంగ బోడంను, నార్మల్ బోన్డం ఉంటాయి కదా. అవి కాసుండే అవి కొట్టుకొని తాగినం. మొన్నట్ దాకా
అచ్చ ఈ కూరయలు గిట్ల ఏమన్నా. వన్ వంకాయ్, బెండకాయ్, చిక్ ఇప్పుడు క్యా గట్ అలాంటి ఏమన్నా ఉన్నాయ్యా.
చెట్లున్నాయి, బెండకాయ చెట్లు ఉన్నాయి, చిక్కుడుకాయ చెట్లు ఉన్నాయి. ఇంకా గోంగూర, తెల గోంగూర అదడ్ అండ్
ఉహ్ ఉహ్
అవున్నయి. నాట్మాటాల ఐడియా ఉన్నాయ్యా.
ఆహ్ ఆ మా ఇంట్లో ఇప్పుడు మేము కొత్త ఇల్లు కడతన్నాము. ఆ పక్కన గిట్ల ఏమన్న చెట్లూ గిట్లా మంచి ఇట్లనే అంటే. మా అంతకు ముందుకు వేరే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బాగునాయి చెట్లు. అవి తీసుకొచ్చుక్ కొని ఇప్పుడు మేం కొత్తగా రసెట్గా ఒక ఇల్లు కట్టుకుంటానం. ఇగా పక్కనే కొంచం స్ ప్లేస్ ఉంటే చెట్లు గిట్ ట్లా అన్ని మంచిగా పెంచుకొని. కూరగాయల చెట్లు గిట్ల పెంచుక్ న్నా అని ఒక ప్లాన్ ఉంది అందుకే మీకు మీకు ఏమన్న ఉన్నాయని అడుగుతున్నా
మ్ ఉన్నాయి అంటే మీ ఇంట్లో ఈ కొత్తగా ఇల్లు కట్టుకుంటారు కదా కాబట్టి కొన్ని కొన్ని అ ఇంట్లో వాడుకునే ఎందుకు కొన్ని ఇలా కో మీరు గాని లేకపోతే నిమ్మకాయలు గాని కరేపాకు చెట్లు గాని పెట్టుకుంటే మీగి ఇంట్లో వాడు డాని పనికొస్తాయి కదా అందులో కొన్ని టైప్స్ ఉంటయండి చెట్లల్లో టైప్స్ నిమ్మకాయలలో ఇప్పుడు ఏంటిదిీ జపాన్ నిమ్మకాయ అనేసి ఒస్తున్నాయి చిన్న చెట్లకి కాస్తున్నాయి అనమాట నిమ్మకాయలు చాలా
ఆ మరి నిమ్మ ంటె బా ఇష్టం మేడం ఎక్కడు చికెన్ మటన్ చయిం మగ బాగుంటాయి టేస్ట్ అత్తదండి మగల్సరి గుడ్డిగా నాన్ వెజ్ యా చికెన్ లా గానీ మటన్ లా గాని ఎక్కువ నిమ్మకాయ చెట్లు బాగా ఇష్టం నాకు నిమ్మకాయ్ చెట్లు మా ఇంట్లున్నయ్
మ్ దయా
ది ఆ ఇ జాంకా చెట్టున్నది మాడికాయ్ చెట్టున్నది రీసెంట్గా జామ్ కాయ్ చె చెట్టు వంట మందుకు ఉండే కాని గా ఇంకా ఎక్కువ ఆ పురుగులు గట్లా బాగాస్తయ్ అని చెప్పేసి ఆ చెట్లు గట్లా చూస్తు ఒక జమ్కాకాయ్ చెట్టు చేసినం ఇప్పుడు ప్రజెంట్ అతే మాడికాయ్ చెట్
మ్ మీరు జాతకాలని బాగా నమ్ముతారా అండి
ఏ లేదు మేడంమ్ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమిముండదు జాతక అంతా అవి
అంటే ఇలా కదా దా వాస్తు ప్రకారం చూపించేవ లేకపోతే వి ప్ర జక్తిషరు
ఎంత ఇంట్రస్ట్ ఉండదు మడం ఎక్కువ ఆటో మీద ఎక్కువ ఇంట్రెస్ ఏమ్ జూపియనేను
అ
మ్ మీకు ఎక్కువ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాయా మేడం మీకు
ఆ అంటే మరీ అంత నమ్మను అని చెప్పను అంత నమ్ముతా అని కాదు అటు ఇటు కొన్ని నమ్ముతా కొన్ని నమ్మనీ నవ మాకుంట వల్లే స్త
అంతేన అహ మీర్ పటికల అడుతున్నాంటే మీకు ఏమనా ఇంట్రెస్ట్ గిట్ట ఉన్నది గావచ్చని
మీరు అడుగుతున్నారా
మ్
మ్ ఆ ఈ మాడిచె మాడి చెట్లు అన్నారు గదా మీ ఇంట్లో తినేటియా లేకపోతే పచ్చడి పెట్టేటియా అండి
అవి తనిటీ మేడం పచ్చడికి ఇట్లాక ఏమి అవసరం లేదు అంట స్వీటే ఊ తినేటి అవి. తెలియదు కాని, మార్కెట్ చెట్టు అంతే తినేట్వె మామూలుగా బయట అమ్ముతారు కదా పండు పండు అవుతా ఇక.
ఊ
ఆ అదే మేడం
మా ఇంట్లో కూడా ఉన్నాయండి రెండు చెట్లున్నాయి ఈయర్ కాస్తన్నాయి ఏమైతాయో చూడాలా.
ఆ అచ్చ అచ్చ ఇయర్ ఎన ఇయర్ కాస్తాయా మీకు ఏ మాకు మాకు మాకు మాకు ఉన్నబట్టి ఫైవ్, సిక్స్ ఇయర్స్ అయితుందండి
ఆ
ఊ అచ్చా
ఆ మా ఇంట్లో రెండు మూడు చెట్లు ఉన్నాయండి. అండి
ఆహా
రెండు కూడా కాస్తానే మంచిగానే చూడాలి ఒక ఏమై తేయోఏయ తినేటిఅయితయో లేకాపోతే ఇంకేమయితాయో.
వహ్ ఇప్పుడుకి గిన్నెకాయ చెట్లన్న ఇవి సమ్మర్ లోనే పెరుగుతాయ్ కదా.
ఆహ అనుకుంటా అంటే మా ఇంట్లో లేదు మీ ఇంట్లో ఉందా.
ఆ మా ఇంట్లో అంటే కొంచెం మా ఇంటి ముందు రోడ్డు మీద
కాజు
ఊ
ఉహు మీ ఇంట్లో గిన్నెకాయ చెట్లు ఉన్నాయాండి.
ఆ ఇంటి ముందు రోడ్డు మీద ఉంటాయి మేడం. మా మా ఇంటి ముందే ఉంటాయి, కాకపోతే అందరు ఎవరు పడితే వాళ్లు తెంపుకునే ఉంటారు.
అయితే మీకు మాడికాయలకి గిన్న గన్నకాయలకి పెద్ద ఇదేం లేదు.
అ లే మేడం ఆ
ఉ కొంచెం డిస్టబెన్సు వొ స్తుంది మేడం గుస్గుస్ అంటు ఫోన్ ఫోన్ ప్రాబ్లమా లేకపోతే ఏమన్నా
ఏమో మేబి టెక్నికల్ ఇష్యూ అనుకుంటా ఆ ఫోన్ కావచ్చు సిగ్నల్ లేదు
అచ్చా
ఉ
ఇంకా చెప్పండి మేడం
చెప్పాలి మీరే ఎ
ఉ
అ
ఉ ఇడు మరి ఏ టైం మీరు ఏ టైమ్ లో ఇస్తారు మరి
లేచేసరికి పది అయితదండి
ఊహు మంచిగ ఉ అ అంటే పడుకునేసరికి ట్వెల్వ్ ఏంటి
ఆ ఈ మధ్య ట్వెల్వ్ వన్ అవుతుంది
ఆహ ఉ బావ మేడం పక్కన
ఆ అవునండి మా బాబు
ఆహా ఏడుస్తున్నాడా ఏంటి పాలకు
ఆ అవునండి
ఉ
ఆ
ఓకే మేడం
ఆ
ఆ
ఇంకా చెప్పండి
ఆ మామూలుగా ఇవి మీ ఇంట్లో ఇవి బనానా చెట్లు గిట్ల ఏమైనా ఉన్నాయా మేడం
ఆ ఉన్నాయండి
ఇంకా అస్తయా వాటికి?
టే ఈ మధ్యే మొలకలు వచ్చాయి. పెద్దగా అయింది ఒక చెట్టు చూడాలా, ఎప్పటికి గాస్తదో?
హా చ్చ ఉమ్, అంటే ఇప్పుడె ఈ మధ్య నయిగా
ఆ ఆ
ఉమ్ ఇలా ఎమన్న ఇంకా బర్లు గిట్ల ఉంటాయ మేడమ్ మీ ఇంట్ల?
ఆ?
అదే మేడమ్ పాలిచ్
లేదు లేవండి ఏం లేవు, ఒక్క ప్పుడు ఉండేవి, పోయినయి.
ఆ మాగ్గుడా సేమ్ అదే మేడం, ఒకప్పుడు ఉండేది కని ఇప్పుడు అంత రిస్క్ అంత్ ఎందుకని. ప్పేసి అమ్మేసినం మేడం మేము. ఉమ్ టైంల